హలో
అఠారిక ఆహా మాట్లాడుతున్నావా
మాట్లాడుతున్నా చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది
కొద్దిగా పర్వాలేదు బానే ఉంది
ఆ ఇదే మరి ఎందాక నేర్పించవు కదా అట్లాగే చెప్పాలి
ఏం చేద్దాం అనుకుంటున్నారు జీవితాన్ని
అంతా బాగే జరగాలని కోరుకుంటున్నా ఆ ఆ
ఏం చె
మంచిగ జరగాలని కోరుకుంటున్నా
మాజీ
చెపాలి
బోలు పద్మా ఆ
వినిపించట్లేదా
ఆ ఆ చెప్పు చెప్పు
మాట్లాడండి
మాట్లాడుతూనే ఉన్నా
ఆ అతియేలరు
కొడుకు కొడుకు కొంతమంది నా కొడు కు అన్నారు నా కొడుకు నా కొడుకు మా కొడుకు కూ ఉన్నాడు చేపలు కొనిమని ఏపుతున్నాడు ఆ కొడుకు వస్తతే వా పనిద్దడు వాళ్ళ పెద్ద కంత్రిది
ఆ
ఆ
హహ
ఏం చెయాలి.
ఆ
అబ్బ కిల కిల అసలు ఆ ఊహ ఎంత బాగుందో.
ఆహా హా
అబ్బా అబ్బబ్బ అరెరే. ఆ
అరె
మారే
చాలా బాగుంది.
ఇరవై రోజులు డెడ్ లైన్తో శాశ్వతంగా గేట్లు ముూయబడాల వెట్టికి
వద్దు తెరవడాలే.
తెరవాడాలే
ఉమ్ తెరిసి ఉండాలి ఆ
మా అమ్మకు కనిపించేయి. ఇప్పటికే నేనే వాళ్ళకి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. నేను కావాలని చేసుకోకుండా వెనక్ వెనక్ పోతున్నట్టు.
ఆ
అని అంటున్నారట. మ్యాటర్ గచ్చా ఆడిన
ఆ
నువ్వ ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు చేయకుండా అబ్బాయి ఎంత మంచికున్నాడు. ఏమైంది నీకు అబ్బాయి అంత మంచిగా గున్నాడు.
ఆ
ఇనివిచ్చట్లేదు.
బుర్ర ఉండే చేస్తున్నావా బుర్రా లేకుండా చేస్తున్నావా.
ఆ
కానీ పాడ్రే కసా
ఆ
అమ్మా మేము ఒక పద్మా అనే దుక్కుడి దాన్ని లగ్గించుకున్నాము. అది నెలకి ఈ నెల అయిపోద్ది వచ్చే నెల అయిపోద్ది. ఆ పై వచ్చే నెల అయిపోద్ది. రెండో తారీకు, మూడో తారీఖు, పదమూడో తారీఖు, పదో తారీఖు అని చెప్పి రెండు రోజులు నాలుగు రోజులు ఎట్లా అని చెప్పి మమ్మల్ని ఇట్లా ఏ మార్చింద అమ్మా.
ఆ
అని చెప్తున్నారు జనాలు.
వినిపించట్లేదు గట్టిగా మాట్లాడరాదు. వినిపించట్లేదు సరిగా.
అదే అదే అట్లే ఉంది పరిస్థితి.
ఆ
ఎందుకు అరుసుకుంటున్నారు మీరు మాట్లాడుకుండా ఉండండి.
ఆ
మ్మ్ వచ్చింది నర్స్ అనే రంగమ్మ
ఆ
మీ ఫేవరెట్ బ్యాచ్ వచ్చారని చెప్తున్నా
వంచిదేగదా
మ్మ్
ఏం చేస్తున్నారు కొట్టుకుంటున్నారా మీరిద్దరూ
తన్నుకుంటున్నారు పిలిసిండా ఇంకేందుకు మరి ఎత్తుకుని పోదాం సాయంత్రం భోజనానికి కరెక్ట్ మా మామగారు ఆశీర్వదించి చదివించినది చికెన్ కూర
మ్మ్
అట్లా ఉంది ప్రస్తుతానికి నడుస్తుంది. నడిపించుకుంటున్నం ప్చ్ ఏం చేయాలి ఏదో పేదవాళ్ళం మాకు ఆ నీళ్ళు నాన్న ఇట్లా పోసిన ఇగో బట్టలతో
చెప్పండి
ఆ మాట్లాడతా అమ్మా ఇగ మాట్లాడతా ఏదో ఒకటి మాట్లాడతా అరే అమ్మ చూత్తాది ఏట్రా ఇది
హలో
ఆ ఆ
మీరు నిన్న చెప్పారు కదా పక్క సైడ్ ఎవరు గురించి మట్లా డద్దు అని
ఏం చెత్తమ్ మేమేం ఒంటికాయ సొంటికాయ కాదు పిల్లలు జల్లలు తళ్లులు అన్ని ఉన్నాయి ఇక్కడ
మ్మ్ హ్
అట్లా ఉంది మా బతుకులు మేమేం సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ మీద దొర్లటం లేదు
మ్మ్
ఏం చేయలో అర్థంగాలే ఏం చేయాలో అర్థం కావట్లేదు
నువ్వే అలా అంటే ఏలాగా నేను కూడా అలాగేనా
మ్మ్ హ్
మ్మ్
ఏమైంది
నువ్వే అలా అంటే ఎలా అంటున్న
ఎందుకు
స్ట్రాంగ్ పర్సన్ నువ్వు
స్ట్రెంత్ స్ట్రాంగ్ పరిస్థితి
గట్టిగా మాట్లాడితే అది నాకు వినిపిచ్చట్లేదు
ఒక స్ట్రాంగ్ పర్సన్ అయినా
మ్మ్ హ్హ్
ఏం చేస్తాం ఏదో ఒక టైంలో
మ్మ్
ఇదయితాం కదా
అ
మా ఆవిడ చీరలు ఉన్నాయి వాన్ను వచ్చినప్పుడు తీద్దాం అనుకున్నాను నా ఆడవాళ్ళ నేనే మర్చిపోయాను ఆ మాజే మాధ ఆ మంచి మంచిరులకు వాళ్ళు ఏదో తీసుకుంటామన్నారు కొంచెం కాస్ట్లీ చీరలు బాగున్న చీరలు మిగతా అగ్గుండేవాళ్ళు ఉన్నారు కదా కొత్తి కోయలు ఉందేని డిస్ట్రిబ్యూట్ ఎక్కరం కానీ ఎగ్గరవచ్చు డ్రస్సులు సా సీరియల్ సా మావోడి బట్టలు ఆరాలి. బట్టలు, చెప్పులు సెలామ్స్ అమ్ ఈ బాస ఎందుకు బాస ఎందుకు వస్తుతార న అమ్మ భాష వస్తుంది రాకూడదు అనుకుంటున్నా అనవసరంగా నీది పెట్టుకుంట మాట్లాడుతే ఇదే వతుంది ఈ రోజు మాట్
కాదు నాక ఒకక చీర అవ్వచ్చు కదా
చరా
ఆ
తీసుకోవచ్చు
చ్చ
తీసుకోవచ్చు మేడం దాంట్లో ఏమున్నా
ఇగోండి
తీసుకోండి
నెచ్చిన చీర మెచ్చిన చీర ఇ
నచ్చ నచ్చేదింటే అది తీయ అలా పైనుంచి తీసి వీడియో కాల్ చేస్తే ఏది నచ్చి చిన్న చెప్తే అది తీసుకొస్తాం
అదే నీకు నచ్చిన సీర నీకు నచ్చిన సీరలు ఉంటే ఇది కట్టుకుంటేం మావిడ అందంంగా ఉండి
మనమే పెద్ద కరోడాగళం
హ
మనకి నచ్చుడు గిచ్చుడు ఏ లేదడ ఏదైనా నడిపిస్తూనే ఉంటాం అలా
అ ఇండోర్ నుంచిప్పండో నుంచి వరించెం బ మూర్త అంటున్నా
ఏంటది
ఇన్ని రోజులు ఉంచారు కదా చీరలు ఇంకొన్ని రోజులుంచు వత్తా అంటున్నా
నువ్వు వచ్చిన దాకా ఉంచకూడదు అనేక బాధ ఆ పైన అటకం మీదా మొత్తం ఏదో పెట్టినట్టుందిడ ఇల్లులాగ లేదు పత్సమాలు కొట్లాగుంది పైన ఇటికే పెట్టి పెట్టి డ్రస్సులు కాయ కాయ స రెండు బీరువలు చీరలు ఉండే అక్కకి
ఆ మర ఆడలుంటే అంతే ఉంటాయి
ఒక్క బరువ మొత్తం ఆమెదే రెండు సెల్పులు ఒక బీరో నించ్చ చీరలు అన్నట్టు ఒక బిర్గా నిండా డ్రస్సు లు వ్యవహారాలు అంటే అట్లా ఉన్నాయి
ఆ ఎవరు అడిగారు చీరలు
ఎవరూ అడగలే అంతకుముందు ఆ పైన బస్తాల్లో వేసి అడబడేశారు చీరలు అయితే తర్వాత ద వద్దాములే అన్నట్టు ఉన్నా తర్వాత మొన్న వచ్చినప్పుడు కూడా నేను అనుక్కున్నా కానీ గుర్తు లేదు ఆడాళ్లు అజ్యనాలు భోజనాలు గిజనలు పెట్టడంలో చు చట్టమో అది తీరా ఇదయిపోయింది
ఉమ్
ఆ ఇప్పుడు అది కనీసం తీసి డుకోవడికిచ్చుకుంటే ఆ వుంధి గా అంబ్రికా అబారు సిప్పించమ్మా ఏ నాకు కూతురి నాకు కావాలి చీర నేను తీసుకుంటా అ అన్నదట అప్పుడు ఎప్పుడు ఉన్నదంట ఈ నారాయణమ్మ గారు మరి సరహ ఆ
మొన్న వచ్చిరు కదా అప్పుడు ఇస్తే బాగుండది అంటున్నా
ఈ నేనెం మాట్లాడాను అనిపిస్తోంది మరే అప్పుడు ఉండదు తీసుకు అప్పుడు అప్పుడు
సరేలేదు రెండు రోజుల తర్వాత అయినా ఫోన్ చేసి వచ్చి తీసుకని అడుగు ఏమవుతుంది
అడుగుతు అడుగు కంద్ము ఈ కందము ఈ
హా
ఈ గోళలు ఎకువైపోయినా అంటున్నా ఏంటి లేటెస్ట్ అప్డేట్ పోయి ఉంటాత్తామ్ముడు మూడోగి మూడు
అడుతా అడు అడగల
అడగలే
వాళ్ళకి ఫోన్ చేస్తాంటే కలవట్లేదు ఎన్ని నిమిషాలూ అయినయ్ చూడు
ఆ పదినిక నిమిషం ఆయన మాట్లాడద ఇక్కడాడ థా
సూసర పదక నిషల్ కడ్జవరి
నష చేస్తుంది ఎస్తా ఎస్తా చూస్తా మేడం
ఉమ్
వాత్ అమె ఉమ్ ర్రాయంక
ఉమ్
డట్రాఫ రాజువరా
ఉమ్
కాంతీభాయ్ పుత్రిక దిక్కు తోచని స్థితిలో ఉంటది పుత్రిక
అవును దేవుడే దిక్కని ఎదురుచస్తున్నా
దిక్కు దేవుడే దిక్కు
ఆ ధికులే ను ధేవుడే దికు కదా
హువు అవును దేవుడే దిక్కు ఏం చేద్దాం నీ కర్తా పరిస్థితులు బాలేనప్పుడు మనం ఏం చేద్దాం
ఉమ్
దేవుడే దేవుడే దిక్క న అను ఇకోటం తప్ప ఏమి లేదు పదకొండు వచ్చింది లాస్ట్ మూమెంట్ దాకా చూస్తా అప్పుడు దాకా చూస్త కట్ చేస్తా డబ్బులు వస్తే వస్ లేదంటే పద్నాలుగు దగ్గర యాభై రూపాయలు వసూలు చేస్తా
అవి కాదంట నాకు అరుదైయిందేంటంటే నువ్వేం తిన్న వాళ్ళమ్మాయితో మాట్లాడిందంట
సరే ఇది కట్ చేస్తన్నా మళ్ళి
ఆ కట్ చెయి